అండి బాగున్నారా? అ ఎ ఏం లేదన్ డి. ఇంతక్ ముందే నార్మలి డ్రెస్సెస్ వాష్ చేసి ఫ్రెష్ అయి కూర్చున్నాను
ఉహు నేనా ఏం చేయట్లేదండి ఓ కొంచెం రాసుకునే వర్క్ ఉంది రాస్కోవాలి
హలో ఇప్పుడు ఏం టాపిక్ మీద మాట్లాడదాం? ప్రజెంట్ అయితే స్ స్ స్టూడెంట్ అండి.
ఉమ్ వర్క్స్ ఉన్నాయా ఏమైనా? అంటె ఉంటాయి గదా ఇగ రికార్డ్స్ రైటింగ్ వర్క్స్
ఆ ఉంటయి అండి మరి అంత టోటలీ వన్ మంత్ వన్ మంత్ ఉండదు అప్పుడుప్పుడు ఎప్పుడు ఉంటాయి గదా లైక్ మేం ఎండింగ్ కొచ్ ఆహా ప్రాజెక్ట్ వర్క్స్ ఉండయండి ఓన్లీ అసైన్మెంట్స్ ఉంటాయి పిపిటి ప్రజెంటేషన్స్ ఉంటాయి అండి సెమినార్స్ ఉంటాయి
ఓకే
ఇప్పుడు ఆ చెప్తామండి నేను ఒకటి మిమ్మల్ని అడు
ఓకే అడగండి
ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో మనకి మన పేరెంట్స్ ఇచ్చే డబ్బులు సరిపోత లేవు కదా అండి
అవునండి
మరీ దేని కోసంమయినా పార్ట్ టైమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా
చూస్తున్నానండి కాకపోతే ఏం దొరకట్లేదు ట్రై చేస్తున్నాను చేద్దమనేషి
ఇలా కా కార్య యాప్ ఇలా మంచి మంచి యాప్ ఆ ఓకే అండి
ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చెయరాండి
చేశాను
ఒకసారి మీకు వాట్సాప్ ఉందా
ఆ
ఒకసారి ఓపెన్ చేస్తారా
ఓకే అండి చెప్పండి ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా
ఆ చూస్తున్నా అండి కానీ ఏం దొరకట్లేదు అంటిగా మనకి యాక్చువల్ గా ఏంటంటే నేను ఒక దాంట్లో చూసాను ఏంటంటే ఒక నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది
ఉమ్
ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను అయితే మీరు ఇట్ల కొంచెం జాబ్ ఉంటది ఏం లేదు మీరు ఒక క్లాస్ వినాలి మీరు ఆ క్లాస్ విన్నాక మీకు తెలుస్తది ఫస్ట్ మీరు క్లాస్ వినండి అని అన్నారు ఆ క్లాసెస్ వినాలం టే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలంట రిజిస్టర్ ఫీజు టూ ఫిఫ్టీ కట్టాలి అన్నరు ఆ టూ ఫిఫ్నే నిన్ టూ అవును టూ ఫిఫ్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే నేను ఓన్లీ రిజిస్టర్ ఫీజే కట్టాలి అని అన అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో సరే అనేసి నేను కట్టాను కట్టినంక చూసా వాటికి కొంచెం రివ్యూస్ అంటే ఇగ దేంట్లోనో ఒక దాంలో సెర్చ్ చేసి చూశాను మంచిగనే వచ్చాయి ఒక త్రీ డేస్ క్లా ఒక ఫోర్ డేస్ క్లాసెస్ వినాలి అన్నారు సరే అనేసి క్లాసెస్ విన్నాను ఆ తర్వాత వాళ్ మళ్ళీ కాల్ చేశారు మళ్ళీ కాల్ చేసి మీరు టెన్ థౌజండ్ మాకు కడితే నె మీకు వర్క్ ఇస్తాము కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి ఆ ప్రొడక్ట్స్ మీరు యూస్ చేసుకోవాలి అలాగే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి అలా రిఫిర్ చేస్తా మీ మనీ వస్తయ్ అని చెప్పిండు అప్పుడు నేను అడిగాను వాళ్ల మీరు చ స్టార్టింగ్ లోనే చెప్పారు కదా అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం ఉండదు జస్ట్ స్ట్ రిజిస్టర్ అవ్వాలి అనేసి అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఏదైనా మనం ఇ-ఇన్వెస్ట్ చేయంది మనకి అసలు ఏ జాబ్ ఉండదు కదా అని వాళ్లు చెప్పిండ్రు అవి నేను కొంచెం అవ్ అవునండి అది స్కామ్ అని నా
నాది కూడా ఇలానే అయిందండి నాది మా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఏం మీకు ఇంకా టెన్ తౌసండ్ అన్నారు మాకు ముందే ఇలా ఉంటదని మేం అడిగాం అడిగెసి ఇలా మాక్ మేము స్టూడెంట్ అండి మా ఫీజ్ కోసం పోర్టింగ్ జాబ్ కావాలండి అని అన్నాను అంటే వాళ్ళు అన్నారు సరే అండి మీరు ఫస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఉం టది అంతే నో ఇన్వెస్ట్మెంట్ వితౌట్ హండ్రెడ్ పర్సెంట్ నో ఇన్వెస్ట్ మెంట్ మీర్ వర్క్ చేసుకోవచ్చు అని అన్నారు ఆ అన్నంక సరే కదా అని నమ్మానండి ఇన్వెస్ట్ చేసాం మేము మా ఫ్రెండ్ చేసే క్లాసెస్ ఇనమన్నారు జూమ్ మీటింగ్ అన్నారు ఒక టూ డేస్ క్లాస్ ఇన్నాం తర్వాత ప్రొడక్ట్స్ అన్నారు ఏం ప్రాసెస్ ఫరె ప్రో-ప్రొడక్ట్ అన్నారు ఫర్ ఎవర్ ఎంన్నింగ్స్ ఫర్ ఎవర్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అని ఒకస్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు ఎప్పుడంటే అప్పుడు మేము కూడా నమ్మాము ఇన్వెస్ట్మెంట్ లేదేమో అని అట్లా చాల విన్నాము మోసపోయం
మ్
మ్
అవునండి ఇట్లా చాలా అసలు మనంని మనం అసలు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ కదా అనేసి మోసం చేస్తరు ఎలా అయినా మనీ అవసరం ఉంటది వాళ్ళకి అనేసి మనం చూ మనం చూసుకోవాలి మంచి ప్లాట్ఫామ్ వెతుక్కొని మనం జాబ్ చేసుకోవాలి
తమండి నేను కూడా చనా ట్రై చేస్ చెయాలి ఈ ఇన్ని ఇగ చూసి చూసి ఆలిసిపోయి నేను వెతకడమే ఆపేసి సైలెంట్ గా ఉన్నాను ఇగా ఇప్పు ఇప్పుడు మళ్ళీ నాకు డబ్బులు సరిపోవట్లే పేరెంట్స్ నటు ఇబ్బంది పె ట్టడం హాస్టల్ ఫీ కూడా ఇగ ఏమైనా చూసుకోవాలని అనుకుంటున్నా
నాగుడ అంతే కాకపోతే ఏంటం మనమే మనం కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనకంటూ మన హాస్టల్ ఫీజు కట్టుకోవడం మనకి ఏం అవసరాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని మనం ఊకే మనం ఉండడమే మనల్ని ఇక్కడ ఉంచడమే వాళ్ళే వాళ్వ చాలా కష్టపడతారు అలాంటిది మనకి ఇంకా హాస్టల్ లో ఉంటాం ఫుడ్ మంచిగా పెట్టారు బయట తిందాం అన్న మన దగ్గర మణి ఉండవు
అవునండి అందుకే కదా
అందుకోసమే అది ఆలోచించి నేను బయట కూడా తినన్నండి
ఇస్తం అండి నాక్ గుడ ఖర్చులకి డబ్బులిస్తే నేను ఆ డబ్బులు ఉంచుకొని నాకు అవసరమైన వస్తువులు కొనుక్కుంట అని ఎప్పుడు షాపింగ్ చేస్ స్తా అవి చేస్తా అని మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేదు. ఈవెన్
మనం వాళ్ళు ఇచ్చిన కొంచం మనీ తీస్కొని బట్టల కోసం మన అవసరాలక్ ఏవైతే ఉంటయో వాటి కోసం యూజ్ చేస్కుంటాం.
అంతే అండి కానీ అనిపిస్తద్ అప్పుడప్పుడు ఏమైనా కా వెచ్చేటోర్ ఏమైన ఉంటే బాగుంటది.
అవునండి.
అదే ఎక్కువ అమౌంట్ రాకపోయిన చిన్న అమౌంట్ ఎర్న్ చేస్కున్న సరిపోతయి ఒక టూ త్రీ మంత్స్ చేస్కొని ఒక వన్ మంత్ హాస్టల్ ఫీ అయినా కట్టుకోగలుగుతాం కదా వాళ్ళు ఒక వన్ మంత్ కట్టినా మనం ఒక వన్ వన్ మంత్ కట్టుకోవచ్చు అని
మ్
ఇంకేంటండి మరి
చెప్పాలి హ్ తిన్నాను తిన్నారా మీరు?
ఆహా ఇంక లేదండి తినాలి తర్వాత ఇప్పుడే టైమ్ అవ్వలేదు హాస్టలో ఉన్
అవునవును.
ఎయిట్ థర్టీ మమ్మీస్ ఉన్నయ్ అండి అసైన్మెంట్స్ ఉన్నయి.
మ్ హ్
అవునా
టాయా అండి మీకు
ఆ ఉంటాయండి, మీకు?
మ్ ఉంటయి. ఈ సెమ్లో ఎన్ని రికార్డ్స్ నీకు
మ్ మాక సిక్స్ అనుకుంటా
అహ అనుకుంటానా తెలీదా మీకు
సెమిస్టర్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అంత చెప్పరు మాకు మీకు
వేమన తెల్సా అండి.
తెల్సండి.
మ్ హ్
మీక్ తెల్సా అండి సబ్జెక్ట్స్ ఏమైనా ఆ లైక్ మీక్ మీక్ గుడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంద సెమ్ లేకపో
ఆ అవును రీసెంట్గనే స్టార్ట్ అయిందండి. లేదు లేదు జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుందంతే స్టార్ట్ అయి
మ్ హ్ అంతే అంటారా ఇంకేంది మరి
చెప్పాలి అండి మీరే
ఏం లేదండి నార్మల్ లైఫే సిటీ లైఫ్. బిజి బిజీ ఎండలు
డైలీ ఏం చేస్తరు మీరు?
కాలేజ్కీ ఎళ్తాను. వోస్తాను వర్క్స్ ఉంటె రాసుకుంటాను పడుకుంటాను మ్
తొందర ఇంకా చెప్పండి ఆ విన్పిస్తుందండి చెప్పండి.
రాస్కోడానికే టైమైపో పోతదీ టైమేలా అవ్తదో కూడా తెల్వది
టైమింగ్స్ ఎప్పుడు
టెన్ టు ఫోర్ ఫార్టీ ఫై అండి
ఓ చిన్న పిల్లలా అండి మీరింకా
మమ్మల్ని వాళ్ళలానే మీకు ఎలాగో ప్ర అట్లా మా కూడా అలానే అండి టైమింగ్స్ చిన్నపిల్లల
చిన్న పిల్లలాగా క్లాసెస్ ఏం జేప్పరు కాకపోతే ఉంచుకుంటారు ఫోర్ ఫార్టీ
ఆహ్
ఉహ్ ఉంచుకున్నందు కనీసం ఆ ఓకే క్లాస్లో కాలేజ్లో ఉంటే క కొసం క్లాసెసైనా చెప్పాలి కదా ఆ క్లాసెస్ కూడా చెప్పారండి మాకు మేము వెళ్ళేది మాకు సిక్స్ సబ్జెక్ట్ స్ ఉంటే మాకు డైలీ వన్ క్లాస్ టూ క్లాసెస్ అయితయి
సరే అండి ఓకే మరి
ఓకే